హలో నమస్కారం అండి ఏం చేస్తున్నారండి రాు వ న హలో ఆ నమస్కారం అండి ఏం చేస్తూన్నారు
ఏముందండి మా పెద్ద బాబుకి అన్నం వేసినా చిన్న బాబుకు పాలిస్తున్నా ఖాళీ అంటే
అవునా అండి నేను కాల్స్ మాట్లాడిన పోయి మళ్ళీ తొమ్మిది కాల్స్ అని పడ్డాయండి
అయ్యో అది తీసుకోలేదట్టుందండి చాలు
ఆహుం ఆ పోసేసేయ్ అట్లా కాదండి నేను పదకొండు కాల్స్ది అది తీసుకున్నది ఇంకా మాబా మాట్లాడే బ్యాలెన్స్ మాత్రమే ఉందాడా తొమ్మిదే ఉన్నది
ఆహ
ఉ
ఇంకా తొమ్మిది ఉన్నాయ్ అన్నది
మ్ ఇంకా తొమ్మిది ఉన్నాయ్ ఆ తొమ్మిది కంప్లీట్ అయితే ఇప్పుడు ఎనిమిది అయితది నీతో మాట్లా డుతున్న కదా
అట్లనా
ఉమ్
చాలా మంది ఉన్నారండి మాట్లాడాలనికుంటే
మ్ ఇంకెవరు ఉన్నారండి నాకు తెలువదా
తేలువదు అంటే ఏం ఉండదు మామూలుగా మాట్లాడుతూనే ఉండాలి అందరినీ కలుపుకోపోవాలి గదా ఇలాంటి ఒకరి వల్లనయినా అందరం క్లోజ్ కావాలి కదా నచ్చి నచ్చిన కాసు వచ్చేదం మనం మనం ఊర్ళ వాళ్లతోట కలుసుకో పోకుంటే బయట వాళ్ళతో ఎట్లా మెలుగుతాం అండి రేపటోల ఫ్యూచర్ లేదన్నా జాబ్ వచ్చినప్పుడు అందుకని ఉండాలి ఫ్రెండ్లీగా తీసుకొని సరే వాళ్ళకి ఇచ్చే పది నిమిషాలు పదకొ నిమిషాలు కానీ ఆ టై లో వాళ్ళతో నువ్వు ఎలా ఉంటావు అనేది గదా ఇంపార్టెంట్
పచ్చళ్ళు మా ఎట్లా పెడత అండి ఉర చింతకాయ పచ్చడా ఆ
చికెన్ పచ్చడి చే
చికెన్ పచ్చడి నాకు తెలుసు ఉసరికాయ పచ్చడి తెలువదు నేను కూడా బువ్వా య్యేను యాడటా ఆడికి ఊరుకోస్తది నేను మంచిగా ఎస్తా కుక్కలకి
దన్యలా పోడరు జి లకర్ర మెంతుల పోడరు ధన్యాలు ఏంపి ఎం మిక్సీ పట్టాలి జీలకర్ర మెంతులు కూడా ఎంపీ మిక్సీ పట్టాలి మళ్ళీ ఇంకేంటి కారం ఒక బోళ్ల పోసుకోవాలి కొంచెం తగినంత తీసుకోవాలి పోపు మ పోపు మెరపకాయలు ఉంటాయి కదా ఎండు మిరపకాయలు ఐదు తీసుకోవాలి
మ్
ఇగా మామూలుగా మనం ఉసిరికాయలన్నీ మంచి నీటి కడిగి మంచిగా ఆరబేటీ ఉంచాలి అండి చాలా సేపు ఏ దెబ్బలు దాకినా ఇలాంటి ఏమియకూడదు ఎందుకంటే ఎక్వ రోజులు ఉండదు పచ్చడి నిల్వా అయితే అవన్నీ తీసేసి మనం కొంచెం ఒక ప్యాకెట్ నూనె పోసుకొని నూనెలో వేంపుకోవాలండి వేంపుకొని తిస్స్కున్నాక మనం ఏం చేస్తామంటే దాంట్లో కొంచెం అంత వెల్లిపాయ ముద్దేస్తామండి వెల్లిపాయలు కొంచెం కొంచెం గర్భాలు తీసి కొంచెం మొక్కలు బద్దలు దచ్చాలి దంచి ఎమ్మత్తయినా దంచి దాన్ని వెల్లిపాయన ముద్దేసి తర్వాత మనం మిరపకాయలుంటేగా ఎండు మీర్చి చేయాలి తరవాతకీ కొంచెం అంతా ఏమాంట ఆ రెండు వేసి కొద్దిసేపు ఉంచి దించాలి దించిన తర్వాతకి దాంట్లో దన్యాల పోడరు కొంచెంమంత ఏ జీలకర్ర మెంతలు పోడరు కొంచెంమంత
ఉమ్
ఇల్లు అంతా అదే వాసన వస్తా ఉంటది గుమ్మగుమ్మలా ఆడుతా ఉంటది ఇంకాది వేసినేసి మంచి కలిపిన తర్వాతకి మనం ఆ మన కాయలు ఎంత ఎంత ఉంటాయో కేజీ ఉంటే పావు కిలో ఉప్పా ఉప్ప అని మనకు ఉప్పు కారం అన్నాన్ని బట్టి వేసుకోవాలన్నమాట
హ్మ్మ్
అవి మూడుదండలు కలుపుకున్న తర్వాతకి ముక్కలు దాంట్లోకి
హ్మ్మ్
ముక్కలు దాంట్లో వేస్తే గతం గుమ్మ గుమ్మలా ఆడే వ
నాకు బుడంకాయి పచ్చడి పెట్టడం వచ్చు బుడంకాయ పచ్చడా మళ్ళా చికెన్ పచ్చడా
అవునా చికెన్ పచ్చడి పెడతా చాపల్ పచ్చడి పెడతా
ఆ చేపల పచ్చడి నాకు కూడా పెట్టతుది కాని అది కానీ ఫెయిల్డ్ అవుతది
నేను పెడతా బానే
అవునా
మల్లీ చికనే బాగా పెట్టత ఓకే
హ్మ్మ్
హ్మ్మ్
అబ్బా బొచ్చడు దిన ఆలోచనతోనే అది
హా ఆ మ ఇంకేం పెట్టారంటే అంటే బెన్నకి కాయని మంచిగా చేసేది అనమాట మంచిగా బెండకాయ మంచి గడిగి తూడ్చ నూనె లేంపోయే అనమాట ముక్కలు ముక్క ముక్కల్ కట్ చేసిన
హుమ్
నూనె నింపి పోపు చేసేది పచ్చడి లెక్కనే చేసేది కాని మస్తు ఉండేది అన్నమాట టేస్ట్ వేడి వేడి అన్నం లా సూపర్ అనిపించడండి ఆ బాగుంటది అట్లా బెండకాయలు తక్కువ రేట్ అయినప్పుడు తీసుకొని వేసుకునేది మనం చూడడానికి మస్తు అనిపిస్తుంది మళ్ళా తినడానికి కూడా మస్తు ఉంటంది అనిస్తం మామూలుగా ఏటైనా మనం పనికి వెళ్ళినప్పుడు అలాంటి పచ్చళ్లు ఏంటంటే తీసుకొని వెళ్ళొచ్చు మనం అదైనా చిక్కుడుగాయ పచ్చలు కూడా వేసిన బాగుంటది ఇలాంటి పచ్చలు అంటే మనకు మరిన్ని దొరికి కినప్పుడు మనం ఏర్పాటు చేసుకోవాలి పచ్చడిలాగా వేసుకోవాలి కాకరకాయ చాలా చేసానండి నేను
అవునా ఫస్ట్లా కోడుగుడ్డు కూర వండిరి రటగా అండి మీరు
అయితే నేను ఫస్ట్ లో కోడుగుడ్డ కూర కాదండి అసలు నా కోడి గుడ్డు కూర వండడం రాదు కాపోతే కోడిగుడ్డు లు ఉడుకబట్టడం వచ్చిన తరువాత కోడి గుడ్డు కూర అది కూడా కొత్తులో ఉన్నప్పుడు ఉండన్ననండి మా వాళ్ళు మావొళ్లు వండంటే ఉల్లిగడ్డ కోడిగుడ్డు ఎట్లా ఉండాలో తెలియదుండి తెలియదు ఎట్లనా ఉండు ఎట్లయినాండ బా ప్రోత్సాహం వల్ల ఉండినండి ఆ రోజు హ ఇక మా అక్క కూడా వండు ఇన్న పర్లేదు నీకు రాకుంటే మళ్ళీ చెప్తాం మేము నేర్చుకోవ అనేసి ఎండ్రోజుల నేర్చుకోవాలంటే భయపడకుండా భయపడా
అకు ముబలండి
ఓకేనా ఫస్ట్ ఎప్పుడైనా నిరవలేదండి అసలు ఏసి లు లేవు గుర్తుకులేదండి అలా నాకు
అయ్యో
అవునండి నిజంగా అది లేదు నాకసలు
ఆహా నాకు ఫేవరెట్లా కాకరకాయ పచ్చడి అంటే ఇష్టం
అవును అవునా నేనా అ కోర్స్ కుడా చేసి మరి మీరేం తిన్నారండి
అప్పుడు అటు వాడకతేది అన్నది మా అక్క
అవునా వర్షం కాదులే కోడుడు అది కూడా రాద నాకు వాస్తవానికి రాదు అదో నే నల తర్వాతకి మళ్ళీ నె నువ్ కర్రీ మమ్మల్ని పప్పు ఎట్లా ఉంటో తెలవాలండి నాకు వాస్తవం చప్పట్లా పప్పు ఎట్ల ఎంతరు వస్తారా తెలియదు ఇప్పటికి కూడా మనం టమాటో పప్పు కూర ఎట్లాంత కూడా తెలియదు నాకు ఈ మధ్యనే చినగపప్పు వల్ల నేర్చుకుంటా ఉన్నా
హ్మ్మ్
సరిగా ఎ తరురదు అన్నిన్న చిన్న చిన్న చిన్నగా అన్నన్ని నేర్చుకున్నా అండి పర్ఫెక్ట్ అయిన అండి ఇప్పుడు ఎ ఊకా రోజదా పనిగా అంట వేర పనం చేసేదిలేదు కదావా
అవును శార దీని ఇప్పుడు మనం మాట్లాడిన శారరీ పక్క పడతు అండి
ఇక ముచ్చట్ అన్నీ దింట్లో మాట్లాడు కోవద్దు అండి కంపల్సరి వర్క్ మీద నమ్మకం తోనే చేస్తున్నం కాదండి
హ్మ్మ్
ఏంటి జాబ్ వచుంటే
హ్మ్మ్
అదేనండి హ్మ్మ్
మా అక్క వాళ్ళ ఆడబిడ్డ ఫోన్ చేస్తా అంది అండి ఆమెకు సమాధానం చెప్పతే చచ్చిపోతా నిఅవ
ఆహ ఇకా తెలిదా అండి వాళ్ళకు
తెలియదు పెళ్లి చేసుకొను అంటంది చచ్చిపోతా అంటాందని చెప్పి నువ్
ఆహా
వాళ్ళు నన్ను నన్నకిళ్ళని వాళ్ళు పడతారు అబ్బు నాకు దుఃఖం ఒకటే మీద ఉన్నది
అయ్యో
అ నీకు నేను పంపిస్తా
అబ్బాయి ఫోన్ లోనేనా
చూ చూసే ఉంటావు మేబి
చూసే ఉంటానా చూస్తూనే ఉంటాను
అసలు అసలు మీ సార్కు తెలిసే ఉంటది
అవునా అంతలి సతగద లేదు
ఏమో నాకు ఏం చేయాలో తెలుతాలేదండి
ఆహా
అనుకోకుండా బియ్యన్నది
ఆహ మీకు చెప్పలేదండి మేము ముందు
ఇందాకే చెప్పిందండి
మీకు చెప్పినందివాసం మేం అనుకున్నాం అండి అందరు క్లోజ్గా ఉండేది కదా మీర అందరూ
అయి ఊర్లాట నేను పోయినా అన్నారంటగా
అవునా
ఆ
ఏమో మరి ఒకదానికి రెండు మూడు తె పల్లెటూర్లలో
అవునండి అందుకే సిటీయే బెటర్ అంటుఅన్న
ఆ ఇలాంటి వాటి కలిసి సిటీనే బెస్ట్ మనం ఏం చేస్తున్నాం అ తర్వా తెలవదంటే ఇంటి నేమ్ బెట్టను కానీ వాస్తవానికి
హ్మ్
మరి ప్రేమానురాగాలు మాత్రం సిటీలయితే దొరుకవండి
ఆ వ్
ఆ దొరికితే ఎవరి ఫ్యామిలీలో వాళ్ళకే దొర్కుతాయి తప్పా వేరే వాళ్ళ ప్రేమలయితే దొరుకవండి
ఆహ్
హు
యే పొలం కాడా ఏవ్వళ్ళు ఉంటరో ఏమో రేపు
ఎక్కడ
ఆ రేపు ఊరిపో పొత్తన్నం కదండి పొలం కాడా పొలం పెట్టినాం కదా మూడెకరాల అంతా దానికి కోతుల కావలుండలే గదా ఈ కోతులు మొత్తం జింపి పడేతన్నాయి ఆగమైంది ఈ యా మీ ఆయ ఆగం మీద దునికితే ఇయ్యి మంచిగా ఆట ఆడినయి ఆట ఆడినాయి నత్ నత్తి పోతాంది అయ్యో వెంకటేశ్వర్లు
అఓ
మరి తిన్నారా అండి ఇంకా రాలేదా మీ సారు హ్మ్ హు
ఉప్పర్ మీటింగులు మాగ పెడతడు నల్లికుట్ల ఏషాలు బాగా ఎత్తడు
ఇంకేముందండి గయ్యే గా వాల్లేట్లా వోయిళ్ళు వెళ్లేట్లా వోయిల్లు గయ్యే మాట్లాడుక్
నెక్స్ట్ ఏవలెట్ల వోతరు వాళ్లుఎట్లా వొతరు వెళ్ళేట్ల వోతరు నాక్ చెప్తారా విళ్ళు
ఇది కూడ్ ఇది ఇది కుడ ఉంటందా ఇది కూడా పోతది అదిదాని గియ్యు మనకుంటాకూసుంటాడు
కంపల్సరీ అయిన అండి మీరు బాగా గెస్ చేస్తున్నారు తాకర్ తిన్ తాకడ తిన్ ఉన్నట్టున్నడనీ
అవునండి ఇది కూడా ఉండదు ఎందుకంటే నాష్ చోవులవడ్డదని నేన్ చెప్తన్నా ఇగ మన వైపు తప్పున్నప్పుడు మనం సైలెంట్ గనే ఉండాలి
ఉన్నానీ గదిగునించలేగదా
ఉ అందుకే మనకిగా ఎవరేమన్నా అనుకోని రాని కలుపులు రాకదప్పాదు అని సప్పుడేక ఉకుంటాన్నా
ఉండాలే కొన్ని రోజులు తరువాత అన్ని రోజులు మనకే టైం చూసుకోండి ఒకసారి
ఆ ఒక్క నిమిషం కాదిది ఇంతింత దొడ్డు